ఎలా ఉన్న అండి
బాగున్నామ అండి మీరు బావున్నారా
ఆ బాగానే ఉన్నామండి తిన్నార
ఆ తిన్నామండి ఇందాకే మిరు తిన్నారా ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడై చదువుకుంటున్నా మీరు
ఆ ఆ ఏమి లేదండి వాకింగ్ పైన
ఆహా అంటే ఏన్నా స్పెషల్ అంటే ఏం లేదండి ఎగ్ అంతే అదే పెద్ద స్పెషల్ మాకు
హాస్టల్లో ఉంటారా అండి మీరు
అవునండి లైక్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ త్తదా హాస్టల్లో ఉంటున్నాము
అవునండి
మీరేం చేస్తా ఉంటారండి
ఎంజాయ్ చేస్తున్నారా మరి మీ ఇద్దరు నేను స్టడీ నండి రిలీఫ్ చేస్తున్నాను
ఆహా ఓ
మీరు
ఆ నాది కూడా స్టటింగ్ అండి డిగ్రీ సెకండ్ ఇయర్ బీకమ్ బీకామ్
హు అవునా అవునండి
అంటే మీకు లైఫ్ లో ఏ అంటే కాలేజా స్కూలా మీకు నచ్చిన అంటే కాలేజ్ మూమెంట్ ఏమైనా ఉందా అండి హలో హలో హలో హలో
ఆ చెప్పండి మీ వాయిస్ ఇన్‌పయలేధు ఇంథాసేపు
ఆహా అవునా అంటే మీ మాకు కొంచెం బాగా ఉంది కదా మాకు ఇక్కడ కొంచెం బోగా ఉందంద అన్నమాట కాలేజ్ లో అయితే లైక్ మీకె ఏం నచ్చిందో అంటే మీ లైఫ్ లో ఈ కాలేజ్ మూమెంట్గా మీ లాస్ట్ మూమెంట్ బెస్ట్ అలాతే మీకు నచ్చిన ఏ మూమెంట్ఆ అని చె అంటే ఆలోచించుకుొని రమ్మని చెప్పారు అంటే మీ లైఫ్ ఏ మూమెంట్ అయితే మీకు ఎక్కడ మంచిగా గమపించిందో కొంచెం చెప్తా ఎడ్యుకేషన్ మూమెంట్ లో స్కూల్ కానీ కాలేజెస్ కానీ
ఫ్రెండ్స్ తో ఉండటం చాలా మంచి అనిపిస్తుందండి లైక్ అక్కడ మనం ఆ మన ఊర్లో చేయలేనివన్నీ ఊర్లో చేయచ్చు లైక్ ఇండిపెండెంట్ గా ఉండొచ్చు పెండ్ కాకుండా ఫాదర్ మీద కానీ మదర్ మీద కానీ ఇండిపెండెంట్ గా ఉండి ఫ్రెండ్స్ తో ట్రిప్స్కి వెళ్ళడం కాలేజ్ లో అన్ని జోక్స్ గానీ మూమెంట్స్ గానీ కామెంట్రీ గానీ లెక్చరర్స్ మీదా అవన్నీ మంచిగా అనిపిస్తాయిడి ఎగ్జామ్ క వెళ్ళడం కూడా ఏదో టూర్ కి వెళ్తున్నట్టు వెళ్తాం మంచిగా రడి అయి
అవునా
మళ్ళీ ఎగ్జామ్ ఇక్కడ దగ దగ్గర లో ఉండ సిటీ హాట్కట్ లో ఉంటది
అందరికి అలానే ఉంటాయండి
వన్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఆహా లోక లో కూడా ఉన్నాయి కదా అండి బ్రాంచెస్ సమ్స్ నుంచి బయట కాలేజీ పడుతుంది సిటీ ఆవుట్స్ కట్ సిటీ లోపల్ ఇష్టపడట్లేదండి ఇక బస్ లో వెళ్ళి జర్నీ చేసి రావాలి కదా మేము ఏదో టూర్కి వెళ్తున్నట్టు వెళ్ళి మంచి రైడ్కి అక్కడ తోటలు ఉంటాయండి అక్కడ ఫొటోస్ మెమోరీస్ ఇంకా ఒకసారి ఎగ్జామ్కి వెళనామ అండి లాస్ట్ ఇయర్ ఇదే టైమ్ లో ఆ ఎగ్జామ్ క వెళ్తే ఇక్కడ తోట ఉన్నదండి మామిడి పండ్ల మామిడికాయల తోట సపోటా పండ్ల తోట ఉంది ఎల్లి మాడి కయలు ఇంకా సపోర్ట్ అవ ప అండ్లు తెచ్చకుంద
ఆంటే
ఆ ఎగ్జామ్ రాసినాం రాసి బయటకి వచ్చినాం బయటకి వచ్చిగా డైరెక్ట్ హాస్టల్ కి వచ్చేయాలి కదా వాళ్ లేదు ఫ్రెండ్స్ అందరం కలిసి కి ఎల్లి సపోటా పండ్లు మాడికాయలు అన్ని పోసుకున్నాం సపోట పండ్లుకేమో పురుగులు ఉన్నయ్ అండి అయి కుట్టినై ఘోరంగా పెద్దగా అయింది దత్
ఐ థింక్ అవి రెడ్ రెడ్ ఆంట్స్ అనుకుంటా
ఆ రెడ్ ఆంట్స్ కంటే పెద్దగా ఉన్నాయి అవి ఎర్ర చీమల కంటే పెద్దగా ఉన్నాయి అయి కానీ సైజు లో బా పెద్దగున్నయి
అదే సైజ్ లో బా పెద్దగుంటయ్ అవి దే అంతే గానీ సైజ్ లో కొంచెం వెయిట్ స్మాల్ తో కన్నా కొంచెం పెద్దగుంటై నల్ల
నీ సైజులో ఆ నల్ల చీమ ఆ గండు చీమ టైప్ ఆ గండు చీమ టైప్
టది గద
అవును
ఉమ్ అది ఎర్ర చీమ ఉన్నాయండి
ఉమ్ మా అది కొడితే ఇట్ల ఇన్ఫ్లమేషన్ అయింది కొంచెం ఉబ్బంది అక్కడ మళ్ళీ అదే సెట్ అయిందిలేండి మరి మీర్ మీకే ఇష్టం ఏ మూమెంట్ ఇష్టం మీ ఫ్రెండ్స్ తో
నాకైతే అంటే నేన్ స్కూల్ డేస్ లో అయితే ఒక్ స్కూల్లో ఒక్కొక్కటి ఉండే నెన్ దాదాపు టూ టూ త్రీ స్కూల్స్ మార్ మారి వచ్చిన కాబట్టి ఒక్కొ చోట ఒక్కొక్క మూమెంట్ ఉందన్నమాట నాకు
ఉమ్ హు
ఏ స్టడీ అంటారా ఎలాగో అప్పట్ బాగనే ఒకే నార్మల్ బానే చదువుకునేటోన్ని తెలుగు మాత్రం ఇప్పుడుదాక రాదు
చదవడం నాక్కూడా రాదండి
రాయడం చదవడం ఏం రాదండి
రాయడం వచ్చు చదవడం అంత పర్ఫెక్ట్గా రాదు చ ఇస్ ష్టం నాకు చదవడం గనీ అంత పర్ఫెక్ట్గారాదు
అయితే చిన్నప్పుడు ఎల్కేజిలో ఆహా ఓకే నాది గుడ ఇంగ్లీష్ మీడియం అండి
అందుకే మనకి తెలుగు రాద్
అయితే నాకు చిన్నప్పుడు ఎల్కే లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ మా మేడం అదే ప్రిన్సిపల్ వైఫ్ అన్నమాట ఆమ క్లాస్ లీడర్గా ఉండు అని చెప్పిందండి నేన్ దేని సౌండ్ తెల్సా వాళ్ళిచ్చే బ్యాజ్ కి సౌండా
వాళ్ళిచ్చే
బ్యాడ్జెస్
బ్యాచెస్ కోసమా
నుంచి ఆ బ్యాడ్జ్ ఉంటది కదా క్లాస్ లీడర్ అని
ఆ బ్యాచ్ ఇస్తరు నేమ్ తొని
బ్యాడ్జ్ బ్యాడ్జ్
బ్యాచ్ బ్యాచ్ కదా బ్యాచ్ బ్యాచ్ బీ ఏ టి సి హెచ్
బ్యాచ్ కాదు బ్యాడ్జ్ ఇక్కడ మన పే ఉంటది కదా పోలీస్ డ్రెస్ మీద బ్యాడ్జ్
గదే ఇస్తరు దాన్ని బ్యాచ్ అంటాం మేము మాక్
బ్యాచ్ బ్యాచ్ అనేది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ అలాంటి కాదండి
అది న్ అదేనండి బ్యాచ్ నేమ్ బ్యాచ్ క్లాస్ లీడర్ అని ఉంటది ఇస్త్